హలో బామ్మర్ది
ఆ బావున్నారా మీరు
ఆ బావున్నా బామ్మర్ది తిన్నావా బామర్ది
ఆ తిన్నా నువ్ తిన్నావా
తిన్నావా బామ్మరిది
ఆ తిన్నండి మీ తిన్నరా
ఏం కూరండి
మాది పప్పు షార్ అనుకుంటా అండి నాకు కూడా తెలవదు
తెలవకుండా బతుకుతాల్లా
అంతే అదొక్క అదనుకో వేరే అది విషయం నీకు చెప్పకూడదు అందే
అంతేనా అండి
ఊ నువ్వంటే చాలా రాయల్ గుంటావ్ బావుంటావు టేస్ట్ టేస్ట్ టేస్ట్ ఫుడ్దు తింటవ్ నువ్ మాత్రం మంచి మంచి కుంటవ్ ఏంది
మొత్తం స్టైల్ గా అయితానావట బస్ స్టాండ్ కాడ బండ్లు వీల్లు కొడతానావట స్విమ్మింగ్ పోతానావట అంతా స్టైల్ స్టార్ అట కత ఖార్ఖానా
ఏం చేద్దాం రా మరి ఏం చేద్దాం రా మనం మనకున్న మనకున్న బుద్ధే అంత అనుకోవాలి
హీరో ఆట కథ కార్ఖానం
ఏం చేద్దాం మన
ఉమ్ అర్ధం గాట్లే
ప్రజలల్లో గుండెలల్లో ఉంటుంది ప్రజల గుండె
గుండెలు నిద్రపోతావు మరి చెప్పు దెబ్బలు పడతావు
చెప్పు దెబ్బలు వడేది నేను గారా నువ్వు
తిన్నావా బామ్మర్ది
తిన్నా నువ్ తిన్నవా
ఏం కూర బామ్మర్ది
ఏం కూర ఒండినారు మీ ఇంట్ల
మా ఇంట్లో నా బామ్మర్ది బెండకాయ టమా టంది తిన్నా తినేనికన్నుగా కళ్తానికి వచ్చిన నువ్ మరి కాను నువ్లు బండి మీద వీల్లు కొడతాందుకు పొయినావటగా
ఆ బండి మీద కొడతానుకు పోయినా నిన్ను కూడా తీసుకోపోదామని వస్తే ఇంటి కాళ్ళు ఎవళుతోనో పొయినావో బిజీగున్నావని
అయితే కుక్క పిల్లుంటే కుక్క పిల్లను చూపెడదాం అని వచ్చినాడు సేమ్ నీ లెక్కన ఉంది
ఆహా నాకు గూడా ఒక పెద్ద కుక్కుంటాది అది నీలెక్కున్నది
ఆహా కుక్కనిచ్చిపెట్ది తిరుగుతే ఏదో నిన్ను మర్చిపోలేకుంటే తిన్నపే తినబుద్ది కాదే
ఏ తిన్నావట ఇంట్లో మొత్తం గిన్నె మొత్తం నువ్వే తిన్నావ్ అంటాళ్ళు
ఏ నిన్ను ఇడిసిపెట్టి నేను తింటనా
ఏహే ఇసిపేట తింటాన కాని పొద్దు నుంచి తిన్లే మరే టిఫిన్ చేసిన పొద్దున గంతే
విఎ
ఉప్మా ఉప్మా దిన్న పొద్దున గంతే ఇగ
ఈ మాడికాయ పచ్చడి పెట్టిర
ఆ మాడికాయ పచ్చడి పెట్టిర్రు మీ ద దొండకాయ పచ్చడి పెట్టిర్రు అటగ
ఆ ఎన్నెడు తెచ్చిండు మామిడికాయలు ఏడ తెచ్చిండు.
నిన్న తెచ్చి ఇయాల పచ్చడి పెట్టినం
ఆహా మాడికాయలు తెపొయిరా ఈసారి
పోలే అసలే
ఎంత చేసినవ్ అసలు
లేదంటే ఇంత చేసినవా
ఆహా ఎందుపోలే మరి
ఏ ఒక ఆయన ఉంటాడు ఆయన అంతా వెరైటీగ ఉంటడు ఆయన పంపించాడు ఆ వాటకు
ఆహా ఎందుకు పోలే మరి
ఆహా నేన్ పోలె ఇగ నాకు పోబుద్దెయదు ఆయనే ప్లేస్మెంట్ కోసం బా ట్రై చేస్తుండు
మరి మీ అన్న పోయిండా
ఆ మా అన్న పోయిండు అయితే ఏమైందంటే మరి ఆయనకు పని లేనప్పుడు అరే కోళ్ళ దగ్గరకు ఉంట్రే అది అను ప్లేస్మెంట్ వెతుకుంటరు అలా దూదానికి
మరి కూళ్ళ కడవలు ఉన్నారు అండ్రోజులు నువ్వున్నావు ఇంగా
ఆ నేనే ఉన్నా ఆయన ఇరికిపోయిండు ఇగ
ఎగ్జామ్ రా ఎగ్జామ్లో ఎన్నొచ్చినాయి
ఏమో తెల్వదు
నీ సప్లీలేవన్న పడయా అన్ని వీన్లే
తెలీదు గుర్తులేదు మర్చిపోయా
అప్పుడే మర్చిపోతావ నువ్వు
నేను మర్చిపోలే నాకు ఎమ్మటి ఎమ్మటే గుర్తుండవు అయి
నేన్ నైన్త్ లో పాసు నైన్త్ లో పాస్ అయిన ఇంకా గుర్తుంది నీకు గదే గుర్తులేదట ఛీ
ఏ నువ్వు నైత్ లో పాస్ అయ్యి టెన్త్కి వచ్చినవెంది ఇప్పుడు
ఆ టెన్త్ ఏం అనుకుంటాను మరి చిన్నసాన టెన్త్ అనుకుంటాన పెద్ద తెంతు
ఉనా ఇప్పుడు నువ్వు టెన్త్లో తన్నులు మొత్తం నువ్వే అట్టుందిగా
అసలు తిరుగులే మనకు
తిరుగులేదు తిరుగుతాను పోయి ఆటో నీ సక్కబెడతాను అంతే ఇగ
అంతే నీలెక్క వీలిగొట్టి కింద పడంగా
అదే ఇం ఇంతవరకు మేం పడ్డది నువ్వు చుసినవావ
సిల్లే అప్పుడు వళ్ళే
ఆ ఎప్పుడు ఎప్పుడు డేట్లు
డేట్ అంటే ఐడియా లేదు గానీ అప్పుడు పడ్డవు చూడు ఒకసారి
ఎప్పుడు చెప్పు అప్పుడు ఎప్పుడు ఎప్పుడ్
అయితే బండిగొని నేర్పించిల్లు కారుదోల్తను తనావట
ఏ కారుదోలుడు అది నా సొంత తెలివనుకో ఎవ్వరు నేర్పిలా నేనే నేర్సుకున్నా
అంత లేదుఎంది తాళంచెవులు ఏడ దేంక్ వచ్చిన
తాళంచెవులు యా ఇంట్లో పెట్టినప్పుడు డాడీ బయకి పోయినప్పుడు కారు గిర్ర గిర్రా తిప్పుడు అట్లా నేర్చుకున్న
దొంగోనివి అయితే
మన కసాని పనులు ఉంటాయి కాబట్టె నేర్చుకున్నా నువ్వు ఉండేది బయటకెళ్ళవ ఏం చెప్ప చెప్పాలి
ఇన్ని వెళ్ళినపుడు నువేం చేసినవ్
ఇప్పుడు కుక్ ఉన్నది నువ్ ఉన్నావ్ కుక్కని చాకి ఏం లాభం
కుక్కని తెచ్చినవటగా
ఆ తెచ్చిన ఒక ఆరు వేలు పెట్టి కుక్కను తెచ్చిన
హ ఆరువైలా ఎనే నాది మా అమ్మమ్మళ్ళ ఇంటికాడ ఉంటది ఇచ్చిన ఆ ఒకటి మీ అన్నకు కూడా ఇచ్చిన తెలోఆ
ఊ నాది తెలువదిగా
అయ్యో చెప్పాల మీ అన్న అయితే
ఆహా అవురు ని మీ కుక్కర్ కూడా ఇర్కునార ఈ మధ్యలో
ఆ తెలివదా ఇంకా నీకు
ఆహా నాది తెల్వదు మీరు నువ్వు ఇప్పుడుకుప్పే కదలేదు నాకు ఎప్పపోతే నేనే అ రెండింటినిదు
అంతేనా నుూ రాలే అయితే కుక్ కుక్క పిల్ల న ఒల్గుస ఇట్కొ రుద్దినాటుకు గుర్తు
ఎ లేదు
అరే అత్తమ్మ వొచ్చి అప్పుడే అత్తమ్మ వచ్చినట్టు గుర్తు
ఏహే లే లేదు భ్రమ పడుతున్నావు నువ్వు నీకు రాత్రి కళ్ళ వచ్చిందేమో అసలు కరడు చుడు నువ్వు కళ్ళాల ఇరి కావదు రెటికి అల్వాటుగా
అదే అత్తమ్మ తిచ్చినట్టు గుర్తొచ్చింది అందుకే అందుకే అడుగుతున్న డౌట్ వచ్చి
అందుకే అడుగుతున్నావా
ఆ
నువ్వుంగన్వాడడి తిండి తిన్నవా ఎప్పుడైనా
తింలే బాగున్నారా అందరి ఇంట్లే
ఆ అందరు బాగున్నారు నువ్వు బాగున్నావా
బాగా ఉన్నా తీయ ఉన్నావా
పయలేని గానీ కొంచెం హార్ట్ హార్ట్ చక్కర్ చక్కర్ ఉన్న
చక్కెర చక్కర్ ఉన్నావా షుగర్ షుగర్ ఉన్నావా
ఆ
ఎందుకు సాల్ట్ సాల్ట్ లోవా
నేను సాల్ట్ అన్నాను నేను సాల్ట్ అనను నీవు అచ్చత్లో మాట్లాడతాను ఉప్పు అంట
ఊ ఉఊ ఉప్పు ఏ ఏం బ్రాండ్ ఉప్పు
టాటా
టాటా ఉప్పు మీ పేస్ట్లో ఉప్పు ఉందా
లిక్ డాల వెల్ గడ్డు ఉర్
అల్లం ఎల్లిగడ్డ వేసి తోముకుంటార మా పేస్ట్ లో కారం ఉంది
కారం ఉన్నద
ఓహో
గదే నోరు మండుతలేదు అయితే నీకు
పొట్ పొట్ మండుతాంది నిన్ను గుర్తు ఏస్కనే తీయగ అత్తంది
నీకు చక్కర గిట్ట అనిపిస్థాందా ఏంది నన్ను గుర్తు చేస్కోంగానే ఇంగ
గమ్మయ్ బమ్మర్దిని గుర్తు ఏసుకోంగనే హాయి ఉంటది
ఆ ఒక కట్ ఉంటది లడ్డు
ఆ
ఆ లడ్దు వట్టి ఒక్క దెబ్బ విడద సర్ద కతమయితవ్
ఆ ఎంతేనా బామ్మార్ది
ఆ అంతే అంత
అంతా సంగతులన్నీ బాగెనా
ఆ అంతా సంగతులు బాగె ఇగా నువ్వు రెండోలు అయితే తీస్ స్కూల్ స్టార్ట్ అయింది గా నువ్వు బాగా పని చేతన్నావ్ గా
ఏదో చేతన్న అట్ల
ఏ ఏం లేదు గాని ఉడుకాడ ఒక బావి పుట్క తిత్తళు చుత్తన్న అడ కూర్చొని
ఆహా
ఏం చేద్దాం ఇగ ఇగ వాళ్ళు కొంచెం హెల్ప్ చేయ అంటే ఇక వాళ్ళ అందరికి అన్ని అందిత్తన్న మిషన్లు
ఓహో నువ్వు ఇప్పుడు స్పెషలిస్ట్ అయినవ ఆళ్ళ
ఇక అందరికి వాళ్ళకి చెరాదు గద చెప్తన్న ఏ ఇటట గుంజరు అట్టట గుంజరు
ఏయ్ అరే నువ్వు అన్నే ఉన్నవ
ఆ
నువ్వు ఊరి పోయినవేమో అని మా స్లాప్మేధనె కుసుని ఫోన్ చేసినా నీకు
ఎహె ఇక్కన్నే ఉన్న
ఓహో నా గుడా అగుపడుతంది స్లాప్ మీదికెళి
అగుపడుత చూడు నేను నీకు చెట్ల చటుకున్నా నేను
ఆహా చెట్ల సటుకు ఏం చెత్తన్నావ్
చెట్ల సాటుకు ఉండి ఎంతెంత లోతు తిత్తర్రు అని సుత్తన్న
ఆహా నల్లటి బట్టలు నియ్యేన
ఆహా కాద్ కాద్
నల్లగా ఉన్నాడు ఎవలో అగుపడతాళ నల్లటి బట్టలు వేసుకొని
అరేయ్ నువ్వేనా స్లాప్ పల్ ఉన్ను ఎర్ర జుట్ నువ్వేనా
ఆ ఆ ఆ నేనే నేనే
ఓరి పల్లోడ నువ్వేనా
ఆ నువ్ అదేనా నల్ల డ్రెస్ నిదేనా ఎవ్వలో మరి మరి నువ్వు
నె ఇక్కానే చెప్ నీకు ఇత్తానని
అదే పని కన్న ఎట్ సైడ్ ఉన్నవ్ అంటానా
నేను పని సైడ్ ఇవి బొందలు దిగి వాళ్ళకి ముచ్చట చెప్తాన్న ఒకటి
ఆహా చె నిలబడితే చెయ్యూపుతవేమో అనుకున్నా
నేనే లోపల నిలబడిన నీకు ఆగుపడడం దానికి
ఆహా లోపల ఏం చెత్తన్నావ్ ఓహో పని చెప్తానాన్నవు కదా సారూ మర్చిపోయినా
పని చేస్తన్న అసలు పెద్ద పని
ఆహా మంచిగ చెయ్యి మరి నీకేమన్నా ఉందా ఏ అందుకే పని చేయద్దె ఎక్కువ
ఆ నువ్వు చేసినవంటగా మొన్న ఒకసారి పని చేసి కాళ్లు వణుకుతున్నాయి చెట్ల ఎక్కితే కాళ్లు వణుకుతున్నాయి అంటున్నావు గా
ఆ ఆ అయ్యో కాయలు తెంప పోయినప్పుడు ఆ
పని చేేసి చేేసి మొత్తం సీకిపోయినావా
ఆ
ఊహూ మంచోనివే నువ్వు
ఏదో మీ లెక్క అట్ల ఉంటన్నా.
ఆ
ఎందీ సంగతులు ఇంగా మరి సరే ఫోన్ వచ్చింది వేరే ఫోను సరే బాయ్.
ఆ సరే మరి రైట్
హలో హలో
హలో ఆ ఏం లేదులే అట్టనే టైం పాస్ అయితలే ఆ
ఫోన్ కట్ చేసిండు
ఎవలు
ఏ గాయన ఫోన్ చేసిండు
మంచోడు అంటున్నాడు గా
ఆ మంచోడు మళ్ళా ఫోన్ చేస్తాండు ఆగు మళ్ళ ఫోన్ చేస్తాను నీకు
ఆ సరే తీ